హలో హలో హలో
హలో
హలో
ఆ హలో వినిపిస్తుందండి
ఆ వినిపిస్తుందండి
ఆ ఎలా ఉన్నారు అన్నయ్య
ఆ చాలా బావున్నాండి మీరు బావున్నారా
ఆ బావున్నాను అన్నయ్య బోన్ చేసేరా
ఆ ఇప్పుడే చేసామండి
కార్యాలయన్ కార్యాలయానికి ఎళ్ళొచ్చేసారా
ఆ వెళ్ళొచ్చన్రా కార్యాలయానికి
ఆ ఇ ఇంకేంటన్నయ్య అయితే వెళ్ళొచ్చారా ఊరికి వెళ్ళొస్తానన్నారు అమ్మవ అదే పెద్దమ్మ వాళ్ళని చూసేసి వస్తానన్నారు కదా!
ఆ వెళ్లొచ్చాన్ రా
ఎలా ఉన్నారు ఆరోగ్యం అది బానే ఉందా?
ఆ బావున్నరు రా ఆరోగ్యంగా.
ఆ అదే అదె అదే ఇంకేంటదీ ఇప్పుడు మొన్న చేశాను కలవలేదు.
అవునా
అందుకనీ ఇప్పుడు చేశా అన్నమాట అదే ఎలా ఉన్నార ఏంటి అనీ
అవునా అదే నేనే చేద్దామనుకున్న.
ఆ ఏదో గృహప్రవేశం ఏదో అయిందన్నారు అయిందా?
ఆ అయింది రా చాల బాగ అయింది.
అవునా అదే నాకు ఆరోగ్యం బాగోక రావడం కుదరక రాలేదు.
అవునా రా
మ్మ్
ఏమయింది?
అదే ఈ మధ్య కొంచెం నడుము నొప్పి అలా వస్తుంది చూపించ్చుకుంటున్నాను.
అవునా
ఆ ఎలా జరిగింది అంతా బాగ జరిగిందా?
ఆ చాల బాగ జరిగింది రా, బంధువులు అందరు వచ్చారు
ఆ
చాలా మంచిగ జరిగింది.
అదేలే నేను చదే చప్పటికి అప్పడి వరకు వద్దామని ట్రయ ప్రయత్నించాను. అ ఇంక తర్వాత చాలా ఇంక బాలేదని ఇంక రాలేదనమాట
అయ్యో
ఆ అందరూ వచ్చారు అన్నారు పెద్దమ్మ వాళ్ళు
మ్హ్
మ్ అయితే నేన్ ఒక్కదాన్నే రాలేదు అనమాట.
అదే నువ్వు వస్తావనుకున్నా రాలేదు, నేను కూడా మళ్ళీ తర్వాత నీకి చేసి అడుగుదామనుకున్న. కాకపోతే, ఇగ బిజీగ ఉండం వల్ల అయిపోయిన్ తర్వాత కొన్ని పనులు చూసుకోవడం అలాగ అలా ఆ ప్రయత్నంలో, సమయం స సరిపోక క నేను కూడా
అవునవును మ్ నీకు కూడ కార్యాలయం దగ్గర పని సరిపోతుంది కదా ఈ మధ్య
ఆ కార్యాలయంలో చాలా పని ఎక్కువ ఉంటుంది ఈ శిక్షణ లో అయినప్పటికీ ఆ చాలా ఎక్కువ పని చెప్తున్నారు.
అవునా!
మ్
కొన్ని రోజుల వరకు ఎక్కువ చెప్పకూడదేమో కదా, మరీ పర్లేదా ఎ
కూడదు ఆ క కాకపోతే శిక్షణకి వచ్చే మనుషుల్లో కొంతమందీ రానప్పుడు ఆ.. ఆ పని కూడా చేయవలసి వస్తుంది.
అయ్యో
హు ఊ అలాంటిది ఒక జరిగింది దాని వల్లా సమయం అనేది కుదరడం లేదు శరీరం బాగా అలసి అలిసిపోసు అలసిపోతుంది. తర్వాత వచ్చిన తర్వాత అ విశ్రాంతి తీసుకోవల్సి వస్తుంది.
అవునవును. ఎక్కడా అంతసేపు ఉండి రావాలంటే చాలా ఇబ్బంది కదా
హు.. ఉ... ఉ అవునురా
హూ ఉ.. ఉ ఈవెన్ ఆ ఇప్పుడు రాత్రి పూట ఉంటాయ్ కదా వెళ్ళేవి అవిగాని వెళ్ నారాఏంటీ
రాత్రిపూట లే లేవురా శిక్షణలో అలాంటిది ఉండదు.
ఆ పోనీలే అలా అయితే పర్లేదు. కొంచెం పర్లేదు లే వచ్చి మళ్ళీ వంట చేసుకుని చాలా సమయం దానికే అయిపోతుంది కదా
ఆ అవునూరా అలా అవుతుంది. ఖచ్చితంగా
ఇప్పుడు గృహప్రవేశంప్పుడు వర్షాలుమి లేవు కదా
వర్షాలేమీ లేవురా
ఆ బానే అయిపోయింది. అయితే
ఆ చాలా బాగా అయింది.
ఆ లేకపోతే అదే మొన్న అన్నప్పుడు పెడుతున్నారు. పెట్టపోతున్నాం. అన్నప్పుడు ఇప్పుడు బావి వర్షాలు వచ్చేలా ఉన్నాయి మళ్ళీ పిలిసా ఇంక మళ్ళీ ఎవరు రాకపోతే అలా మిగిలిపోయి అన్ని ఇబ్బంది అయిపోతుంది. అన్నారు
అవునా
మాక అప్పుడు ఫుల్ గా వర్షం నేను అదే అనుకున్నాను బానే అయితే పర్లేదు అని తర్వాత నాకు ఖాళీ లేక చేయలేదు.
ఆహా అద కారణం
అయితే బానే అయిపోతే పర్లేదులే మాకు ఇక్కడ వర్షానికి భయం వేసింది అయ్యో ఎలా అవుతుందో ఏంటో
ఉ
అని
ఆ ప్రాంతంలో వర్షం లేదురా అదొక అదృష్టంగా భావించా
అవును అదృష్టమే అయితే బా భోజనలున్నీ సరిపోయానాయా.
ఆ భోజనాలు చాలా సరిపోయారాత్రీ కి మిగిలి మిగిలిన భోజనాన్ని ఆ కొన్ని కొన్ని వసతి గృహాలకు పంపించాంట
ఆ అది చాలా మంచి పని ఇప్పుడు ఈ మధ్య అందరూ పడేస్తున్నారు. కదా
ఆ అవుందా
ఉ అలా అయితే తినే వాళ్ళు తింటారు. మంచి పని అది నిజంగా
ఆ
మన ఎప్పుడు మనం ఎప్పుడు ఇచ్చే వాళ్ళకే ఇచ్చారా, ఈసారి కూడా భోజనం వండడం అని
ఆ ఎప్పుడు ఇచ్చే వాళ్ళకి ఇస్తుంటే ఆ అదేం ఏంటంటే మంచి కర్రీసు వాళ్ళు వండే విధానం సరిగ్గా లేకపోవడం వల్ల ఆ పెట్టే దగ్గరే జనాల ఆలోచనలు చాలా విభిన్నంగా ఉంటే సరిగ్గా లేదు సరిగ్గా లేదు అనే మాటలు వినాల్సి వస్తుంది కదా
అవునవును
ఉ
మరి బయట వాళ్ళకి ఇస్తే ధరలు ఎక్కువ ఉంటయి కదా బాగానే ఇచ్చారా వేర్ కొత్త వాళ్ళు అయినా
ఆ ఆ అంటే బయట వాళ్ళు తెలిసిన వాళ్ళు వి మన వా మన వాళ్ళలో చ వాళ్ళే అదే వంటలు చేస్తున్నారని తెలిసింది మంచిగా ఒకసారి కుదిరయ్ తిన్నాను ఇక అలా మాట్లాడి
అదేలే అదేలే అది మంచిదే
అదేరా
ఈ మధ్య అలా అలవాటు అయిపోయింది బాగానే వండుతున్నారు కదా అని అప్ప చెప్తుంటే వాళ్ళు అలాగే మోసాలు చేస్తున్నారు ఈ మధ్య
మోసాలు లేనిది ఎక్కడ రా అన్ని అన్ని చోట్ల మోసాలే
ఉమ్ అది మంచిది కాదు కదా ఎన్ని దేని విషయంలో ఉన్నా పర్లేదు గానీ ఒకలికి అన్నం పెట్ ట్టే విషయంలో అలా చేయకూడదు కదా పోనీ వాళ్ళు మనకేమి ఊరికే చేయరు కదా డబ్బులు తీసుకుంటారు కదా తెలిసిన వాళ్ళు అయిన్నప్పుడు అలాంటివి చేయ్యకూడదు కదా
ఉమ్ అవన్
సార్ ఇంకా వాళ్ళకి ఇవ్వకూడదు అయితే
ఆ ఇవ్వ ఇవ్వం రా నేను ఇవ్వాల అనుకోవడం లేదు
ఉమ్ అది నిజమే ఊ బానే అయిపోయింది అయితే బహుమతులు అయి సరిపోయినాయా తెచ్చిన మట్టుకి
ఆ బహుమతులునేవి ఆ ఇచ్చిన బహుమతులు కొన్ని డబ్బాలు ఏర్పాటు చేశాను అవి అందరికి పంచి పెట్టాను సరిపోయయ్ ఇంక్ మిగిలినవి మన దగ్గర అంచుకున్నాను
అదే అదేలే బానే ఐయిపోయింది. పూర్తి అయిపోయినా ఇంటి పనులు బయట పనులు ఏమో ఉండిపోయినాయి అన్నారు కదా.
ఆ ఆ
అవి చేయించేసారా ఇంకెప్పుడు
ఆ చేయించేసను రా ఎందుకంటే అన్ని పనులు అయిపోతునయ్ అదొక తృప్తి ఉంటుంది కదా
అవునవును మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది
ఆ
ఉ మళ్ళీ ఒక్కొక్కసారి పనులు అవ్వవు సరిగ్గా సరైన సమయాల్లో చాలా పని ఉండిపోతుంది ఉమ్ అలా అయితే పర్లేదు అలా ఇంకా పెద్దమ్మ వాళ్ళు జున్ని పంపాన అన్నారు తీసు నేను పంపాను మొన్న అటు వచ్చినప్పుడు తీసుకున్నారా
ఆ తీసుకున్నట్టున్నారా ఇంట్లో వాళ్ళు ఉన్నట్టున్నారు అప్పుడు నేను లేను
ఆహా అయ్యో నువ్వు ఉన్నప్పుడే పంపాను తింటావని
ఆ అదే ఆ రోజు స్నే మిత్రులను కలవడానికి నేను బయటికి వెళ్ళినట్టున్నాను
ఆహా ఇదేలే అదేలే అప్పుడు మొన్న అక్కడ ఉన్నాయి కదా అవి ఇనింది అనమాట ఒకటి అందులోది
ఉ
సరే తింటారు కదా పెద్దమ్మ వాళ్ళు అనేసి ప పంపాను
ఉ
అయితే నువ్వు లేక ఇవ్వ ఇచ్చి ఉండరు
ఉ
ఉ చెల్లి వాళ్ళు అందరు బాగున్నారా
చెల్లి వాళ్ళా బాగున్నార్రా చాలా బాగున్నారు అందరూ
ఊ సంబంధాలు చూస్తున్నారంట కదా ఇలా అంత వరకు వచ్చాయి ఏమై అవుతున్నాయా అదే చెల్లెకి సంబంధం వచ్చి సంబంధాలు వస్తున్నాయి అనేసంది పెద్దమ్మ
ఆ చెల్లి సంబంధాల గురించా ఆ తగిన వాడు దొరకడం లేదు రా
అహ అహ మందులో ఎవరు చూస్తున్నారో అనేసి అన్నారు కదా పెళ్ళిళ్ళు పేరయ అనేసేదోవరో అంటారు మొన్న ఏదో తీసుకొచ్చారంట కదా
ఆ తీసుకొచ్చార్రా కాకపోతే పిల్లాడు పిల్లగాడి గుణగణాలు అలవాట్లు చూడాలి కదా
అవునవును
ఆ ఈ రోజుల్లో ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు రూపాన్ని చూసి మోసపోతున్నారు
అవును అవును
ఆ గుణాన్ని గుణాన్ని లక్షణాలు చూడడం అనేది తగ్గించేశారు ప్రతి ఒక్కలకి ఆ ఫోటో ఆ చిత్రాలు మంచిగా కనిపిస్తే చాలు అనుకుంటున్నారు లేకనే వాళ్ళ జీవితంలో మం గా ఉండాలి అనే ఆలోచన తగ్గిపోయాయి కదరా
ఆ అవి అసలు చూడట్లేదు అయితే జీతం చూస్తారు లేకపోతే మోహామ్ చూస్తున్నారు
ఆ
మిరు మిగతా అసలు ఎలా ఉంటారు ఏంటి అని పోన్ చూసిన వాళ్ళు కూడా సరిగ్గా నిజాలు ఎవరు చెప్పట్లేదు కదా వాళ్ళ డబ్బులు కోసం వాళ్ళు అబద్ధలు చెప్తారు
ఆ అంతే
ఊ
మాటకో మనిషికో మాట అవసరానికి ఒక అబద్ధం అన్న ట్టు ఉంటుంది కదా ఈ రోజుల్లో
అవును నిజమే అలాగే ఉంటున్నారు ఏమో అలా అయితే ఎలా చేస్తారో ఏంటో మరి
ఉ
ఊ తర్వాత చూడాలి మరి ఏం చేస్తారు అదే పెద్దమ్మ వాళ్ళు అన్నారు ఇలా వస్తున్నాయి పేరయ్య ఒక సంబంధం ఏదో తీసుకొచ్చారు అవుతదేమో మరి చూడాలి ఇంకా అని అన్నారు
అన్నారా
ఉ సరే నేను ఇప్పుడు ఇగో ఈ పనుల వల్ల నేను చేయలేదు పెద్దమ్మకి ఈ మజ్జలో
ఓ చేయలేదా
ఉ చేయలేదు అందుకే అదే అడుగుదాం అసలు ఏమైందో అమ్మా అంది ఒకసారి అడకపోయావా అంటే వాళ్ళు తే మా ఆడపడుచు వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరు ఉన్నారంట చెప్తానన్నారు ఎవరో అందుకని ఒక మాట అడుగుదాము
ఆ
హూ అనేసి అడిగాన్న మాట అయితే అది చూద్దా ము లే ఈలోపు తెలిసిన వాళ్ళలో వెతకడం మంచిదే కదా
తెలిసిన వాళ్ళు ఎతకడం మంచిది కాకపోతే ఆ హోదా డబ్బు అనే అంశాలు లేకుండా చూస్తే మంచిదని నా అభిప్రాయం
అవునవును అది నిజమే సరే అయితే నేను ఆవిడతో మాట్లాడి చెప్తాను
ఆ సరేరా జాగ్రత్త
ఆ సరే ఉంటా
ఉమ్ ఉంటాను